హలో.
హా బావున్నారా అండి.
ఆ బావున్నామండి మీరు బావున్నారా.
హా నేను బావున్నా అండి మీ పాప బావుందా.
ఆ బావుందండి మీ పిల్లలు బావున్నారా.
ఆ మా పిల్లలు కూడా బావున్నారండి ఉ పంట చేసారా.
ఆ హా చేశానండి పని అయిపోయింది ఇప్పుడే.
ఆహా ఏం కర్రీ చేశారు.
ఆల్గడ్డ వండాను అండి మీరూ.
నేను బెండకాయ నిన్న చేసిన బెండకాయ పులుసు కొంచెం ఉంది ఇప్పుడు క్యాబేజీ చేద్దామని చూస్తున్నా.
అవునా.
ఆ ఇంకా అండి మీ బ్రేక్ఫాస్ట్ చేసారా.
లేదండి ఈ రోజు చేయలేదు ఇగ. ఈ మార్నింగ్ కొంచెం లేట్ గా లేసినా.
అవునా.
హు ఇంక డైరెక్ట్ అన్నం కూర వండేసి పాపకి ఇంత తినిపిచ్చేసి నేను తిన్నా.
ఆహా అవునా. అదే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
అవునండి అంటే ఇగ రోజు చేస్తాను ఈ రోజు కొంచెం ఇగ లేట్ అయిందని.
ఆహా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. టూ ప్రోటీన్ తీసుకుంటే మంచిది ఒక ఉడకబెట్టిన గుడ్డు. నైట్ శనగల నానేసి వాటిని ఒక్క ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి చక్కగా. ఒక ఎగ్గు ఒక కప్పు శనగలు తిన్నా చాలు ప్రోటీన్ వచ్చేస్తుంది కదా బాడీకి. పాపకు కూడా డైలీ ఎగ్గు పెట్టండి.
అవును అది రోజు తింటది ఎగ్గు.
అవునా ఒ.
ఒక ఎగ్గు ఒక చిన్న గ్లాస్ పాలు తాయి లైట్గా. ఇడ్లీ చేస్తా రెండు ఇడ్లీ తిని పడుకుంటాది.
ఊహు ఉ ఇంకండి ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో.
నేను మా హస్బెండ్ మా పాప అండి.
అహా అవునా ఓకే మీ ముగ్గురేనా అంటే మీతో మీ అత్తయ్య మావయ్య వాళ్లు ఉండరా.
లేరండి వాళ్ళు ఊళ్లో ఉంటారు
ఆహా
ఇక వాళ్ళు ఇక వాళ్ళ పని వాళ్ళది మన పని మనది అవునండి
ఆ మీకు సిస్టర్స్ ఉన్నారా
ఆ అండి ఒక చెల్లి ఉంది చెల్లి చదువుకుంటుంది హుమ్
చెల్లి ఏం చదువుకుంటుంది
చెల్లి ఇప్పుడు డిగ్రీ అండి
ఆహా అవునా ఓకే మీ మ్యారేజ్ అయ్యి ఏన్ని ఇయర్స్ అవుతుంది
మాకు మ్యారేజ్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ కావస్తుందండి
ఆహా ఫోర్ ఇయర్స్ అయితుందా ఓకే హా మీరూ ఏం చదివారు
నేను డిగ్రీ చేశానండి
డిగ్రీ చేసారు డిగ్రీ తర్వాత ఇంకేం చేయలేదా
ఇప్పుడు డిగ్రీ తర్వాత ఈ కోచింగ్ తీసుకుంటున్నాను ఒకవేళ సెటిల్ అయితే ఆల్ గుడ్ హుమ్
హుమ్ అదేలేండి పడుతున్నాయి కదా ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువనే హోప్స్ ఉన్నాయి గ్రూప్స్ కూడా పడుతున్నాయంట హలో హలో
ఆతీ
ఆ గ్రూప్స్ కూడా పడుతున్నాయి కదా
కాలేదన్ని
గ్రూప్స్ గ్రూప్స్ పడుతున్నాయి గా గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిందిగా
ఆ గ్రూప్స్ అంటే కొంచెం ఇప్పుడు టీచర్ కోచింగ్ తీసుకు కొని డి ఇ డి రాసినా అండి
ఓకే
అందు కొంచెం మా రిజల్ట్ కోసం వెయిటింగ్ ఇప్పుడు అందులో రాకపోతే ఇంకేమనా చూద్దాం ఇక
ఆహా డి ఇ డి చేసారా మీరు
హుమ్
ఓకే డిఇ డి అంటే ఇప్పుడు అది ఏమంటారు ప్రీ ప్రైమరీ
ఆ ప్రీమ అవునండి
ఓకే ఓకే అదేలేండి హుమ్ ఇంకా ఏంటండి సంగతులు ఆ నేను చేశాను బ్రేక్ఫాస్ట్ చేశాను కొన్ని శనగలు అదే మొలక వచ్చిన శనగలు ఒక లైట్ గా బాయిల్ చేసి అంద్ కీరా క్యారేట్ యాడ్ చేసాను వాటికి ఇంకా టూ బాయిల్డ్ ఎగ్స్ ఒక కప్పు శనగలు మొలకలు తినేశా
అవునా
ఆ నాకు ప్రోటీన్ లాస్ అవుతుంటది నేను డయాబెటిక్ పేషెంట్ ని కదా అందుకని ఇంకా మార్నింగ్ టైమ్ ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకుంటా ఇంకా ఆఫ్టర్నూన్ కప్పు రైస్ ఆ కీరా క్యారెట్ ఇంకా ఎక్కువ కర్రీ ఒకటే మీల్ తీసుకుంట ఈవినింగ్ టైము ఇంకా రాగిజవా లేకపోతే సింపుల్ గా సింపుల్ టిఫిన్ ఏదైనా సరే ఒక కప్పు రాయ గోధుమ రవ్వ ఉప్మ అట్ల తీసేసుకొని ఇంక అడే ఆడే ఫినిష్ చేసేస్తా ఇంకా షుగరు షుగర్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఆ ఫ్రాక్టో ఫ్రూట్స్ అంటే లైక్ మ్యాంగో ఇట్లాంటివి కొంచెం దూరం అనమాట ఆ ఇంక అంతే చాలా చ చిన్న ఏజ్ లోనే వచ్చింది షుగర్ ట్వంటీ టూ ఇయర్స్ కే వచ్చింది
అవునా అవునా కం డెలివరీ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిక బాడీలో
ప్రెగ్నెన్సీ టైమ్ లోనే షుగర్ ఉంది అది మేడం ఐడెంటిఫై చేయలేదు ఆ నేను బాగ బ బక్కగా అయిపోయినా ప్రెగ్నెన్సీ అంటే లావు ఉండాలి కొంచెమైనా వెయిట్ ఉండాలి కానీ నేను వెయిట్ లేను బ బక్కగ ఆయన ఆయ కూడా మేడ ఎందుకు టెస్ట్ చేయలేదు ఇంకా డెలివరీ అయి అయిపోయినాక మా పాపకు నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చేసరికి ఇంక నా వల్ల కావట్లేదు ఒకసారి ఇంక కళ్ళు రిగి పడిపోయినా ఎందుకు ఎట్లా అయిపోతుంది ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కా నుంచి అని ఆ చెక్ చేపిస్తే ఇంక షుగర్ సెవెన్ హండ్రెడ్ ఉంది
అయ్యో అంతేన
ఆ సెవెన్ హండ్రెడ్ ఉంది అయ్యో షుగర్ ఉంది అమ్మాయికి అని ఇంక అప్పటి నుంచి ఇంకా డై డైట్ ఫుల్గ
కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు డాక్టర్స్ కూడ సరిగ్గ పట్టిచుకోరు
అవును మాకు మళ్ళీ తెలిసిన డాక్టరే ఆమె మాకు బంధువే అవుతది అయిన కూడ ఆమె షుగర్ టెస్ట్ చేయకపోవడం వల్ల అంటే ఆమె కూడా ఏమనుకుందంటే అప్పటికి మా నాన్నకు షుగర్ లేదు మా మమ్మీకి లేదు నేను ప్రెగ్నెన్సీ టైం కి అన్న అంటే అప్పటికే మా ఫాదర్ కి నియర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్ వచ్చిందంటే ఇనకు ఇనక లేదంటే ఇంకా అమ్మాయికి ఎందుకు ఉంటంది పెద్ద కూతురిని అని వాళ్ళు ఆయనతో చేయలే చేసింటే అయిపోయి ఒక హండ్రెడ్ రూపీస్ కాడ మేము కూడ చెపిచ్చు కునే వాళ్ళం కానీ ఇంకా ఆమె రాయలేదు టెస్ట్ రిపోర్ట్స్ లో ఇంకా మేము కూడ చేపైచుకోలే ఇంకా కతం నాకు చాల పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట ద దాని ఎఫెక్ట్ బాడీ ఆర్గాన్స్ మీదకి వచ్చింది ఐస్ మీదకి వచ్చింది థైరాయిడ్ గ్లాండ్ కొచ్చింది
మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇగో పోదు కాబట్టి మనం కొంచెం షుగర్ ఫైర్ ని కొంచెం దూరం పెడితే
ఆ అట్ల అనమాట ఇంక అట్లా చాల సఫర్ అయ్యాననమాట అందుకే హెల్త్ విషయంలో అందరికి సజెషన్స్ ఇస్తుంట ఇంగ అది వాళ్ళు ఏవైన అనుకోని అని
ఇస్తా లేదు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఏమంటే ఐస్ క్రీమ్ కావాల
ఐస్ క్రీమ్స్ లో కూడ టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి ఇండ్ల పొంట వచ్చే చేసే ఐస్ క్రీమ్స్లలో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ షుగర్ మాత్రమే ఉంటది అది ఒక కావాలంటే ఒక స్పూన్ అరచేతిలో వేసుకొని టు ఆ టూ హ్యాండ్స్ మీరు రబ్ చేస్తే ఆగా ఆ ఆయిల్ ఫామ్ అవుతది అది డూప్లికేట్ ఐస్ క్రీమ్ అది లివర్ ప్రాబ్లమ్స్ వస్తుది పిల్లలకి అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీకు అరుణ్ ఐస్ క్రీమ్ అని ఉంటది అరుణ్ ఏ ఆర్ యు ఎన్ మంచి ఆ చాలా బాగుంటది షాప్ ప్లల్లో మాత్రమే దొరుకుతది మీరు ఐస్ క్రీమ్ చూడండి మీరు చేతుల్లో వేసుకొని రబ్ చేయండి లేదంటే ఒక బౌల్ లో పెట్టి పక్కకు పెట్టండి కరిగిపోయిన తర్వాత కూడా అది క్రీమ్ అయిపోద్ది గాని ఆయిల్ బయట్ కిరాదు ఆయిల్ ఫామ్ కాదు అంటే అది మంచి ఐస్ క్రీమ్ అన్ టరేను బయటికి వెళ్ళిన లేదా మాకు నియర్ సూపర్ మార్కెట్ ఉన్నా ఆ చిన్నప్పటి నుంచి కూడా పాపకు అరుణ్ ఐస్ క్రీమ్ తక్ప్పించి ఇంకా వేరేవి బయట కొనిపోయాయిను అవి ఇక ఫోన్ సే నేను బయటికిెళ్ళి తెచ్చిస్తాను ఏ కానీ చెప్తా కొంచం ఒక పది నిమిషాలు లేట్ అయినా ఆ పోయేది ఏం లేదు మనము ఆ దానికోసం చూసుకొని ఇంటి ముందుకు వచ్చింది కదా తీసిద్దాంలే అనుకుంటే డాక్టర్లకు నాలుగ ఐదు వేలు పెట్టాల్సి వస్తది
అవునండి ఇగ మా హస్బెండ్ కూడా అదే చేస్తాడు ఆయన వచ్చే ఇంకేం ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఈవినింగ్ టైమ్ తీసుకొని వస్తాడు మార్నింగ్ తింటది ఇగ ఉ
జే మంచిది కీరా పెట్టండి పిల్లలకు కీరా క్యారెట్ అలవాటు చేయండి
ఆ తింటది మంచి గా తింటది క్యారెటు, బీట్రూటు
ఉ
మంచి గా ఇచ్చినప్పుడు అల్లా తింటది ఒకటి ఫినిష్ చేస్తాది ఇస్తే ఉ
ఇంకా ఇగ పాప పుట్టక ముందు జాబ్ చేసిర్రా ఏమన్నా
ఆ పాప పుట్టక ముందు టెలికాలింగ్ లా చేస్తుండే
ఆహా
ఇగ పాప పుట్టిన తర్వాత ఇగా కొంచెం ఇగా మనం బిజీ లైఫ్ కదా ఇగా పాపతోనే ఆమెను చూసుకోవాల ఏ చూస్ పట్టుకునేటోళ్లు ఉండారు కాబట్టి వదిలేసినాయి ఇగా
అవునవును పిల్లలతోటే టైం సరిపోతది ఇంకా ఏమైనా ఎప్పుడైనా ఏమనా ట్రిప్స్కి వెళ్ళారా ఏ తిరుమల గాని ఎక్కడికన్నా దేవస్థానాలు
ఏ పాప పుట్టక ముందు ఏళ్లిన బానే తిరిగిన
ఆ
ఇగా పాప పుట్టిన తర్వాత ఇగా అంత టైం లేకుండా ఏడికి ఏళ్ళలేదు రీసెంట్ గా అంటే టెంపుల్ యాదగిరి గుట్టకి ఏళ్ళినాం
ఆహా అమ్మాయిది పుట్టింటికల్ తీపిచ్చిర్రా
ఆ అదే తీపిచ్చిందకే అనే యాదగిరి పో
ఆ అవునా ఓకే మీ అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరెవరు ఉంటారు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లె
ఇగా చెల్లి హాస్టల్ లో ఉంటుంది డాడీ అంటే డాడీ లేరు డాడీ చనిపోయారు
అయ్యో ఆ ఓకే
క్కర అన్నమాట
ఓకే అంటే అమ్మ ఏం చేస్తది వ్యవసాయమా
హౌస్ వర్కర్ అంటే ఇండ్లల్ల పని చేస్తరు గదా సిటీలో
ఓకే ఆహా ఓకే సిటీలో ఉంటారా ఓకె ఆ ఆ ఆ ఉమ్ ఇంకా
ఏముందండి మీరు ఏమన్న రీసెంట్ గ సినిమాలు చూసినారా
ఇంక సినిమాలంటే నేను ఇది ఓ టి టీ లో చూసిన చాలా సినిమాలు ఏదో ఇప్పుడు రీసెంట్ గ ఒకటోచ్ చిందంట గదా అగ్లీ అగ్లీ స్టోరియా ఏదో నందు హీరో నందుది చిన్నారి ప్ పెళ్లి కూతురు సీరియల్ అమ్మాయి హీరోయిన్ అవికా గౌర్ అది చూడాలని ఉందీ అద్ ఇ ఆ ఎయిటీన్ ప్లస్ వాళ్ళేనంట మా సార్ని అడుగుతున్నా పిల్లలు చూసేది కాదంటే మనమే ఎళ్దామని
ఆ
చూడాలి ఇంక అంటే ఎక్కువ లవ్ లవ్ అప్సేషన్ ఎక్కువ ప్రేమించడం వల్ల గూడ ఎక్కువ నష్టాలు కలుగుతయి జీవితంలో అని చూపిచ్చేసి సినిమా అంట అది అండ్ బ్య బయట బ్యాడ్ అఫైర్స్ పెట్టుకుంటరు గదా కొద్దిమంది దాని వల్ల జీవితానికి ఎంత పెద్ద దెబ్బ అని ఆ సినిమా చూపిస్తదంట
అవునా అ ఏముంది ఇంకో టెన్ డేస్ ఆగుతే సమంత కొత్త సినిమా వస్తుంది
ఆ అవును అది గూడ ఒకటి అది కూడ చూడాలనుంది గని ఇవి రెండు ఓ టీ లో రిలీజ్ అయితయి, థర్టీ డేస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయే సరికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇంకా ప్రైమ్, ఆహా వీటన్నిట్లల్లో వచ్చేస్తయి ఇంకా
మనక్ అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఆ థియేటర్ లో చూసే వైబ్ వేరు ఇంటి దగ్గర చూసే వైబ్ వేరు
అదే వోచ్చింది బాద
ఆ థియేటర్లో అంటే కొంచెం మంచి మంచిగ సౌండ్ బాక్సులు మొత్ తం జనాలు కొంచెం మంచిగనిపిస్తది ఉమ్
ఆ ఇంక మీ పాప ఇష్టంగ ఏం తింటది మ్యాంగోస్ తింటుందా
ఆ మ్యాంగోస్ తింటది ఇష్టంగా అంటే చికెన్ తింటది బాగ అంటె లైట్ గ కారం ఎయ్యోద్ కుండా అమ్మవారికి ఒక రెండు మూడు ముక్కలు బయట గౌడికిచ్చి
ఆ ఆ ఇవ్వండి చికెను పెట్టండి ప్రోటీన్ గదా ఏం కాదు
ఉమ్ అది తింటది ఇగ ఎక్కువ మంచిగ అంటే బనానాస్ తింటది బాగా
అదే ఆ బనాన మంచిదే ఆమెకి
ఆ
బనానా మంచిదే కనీ ఆ బనాన కూడా మందేష్ మగ్గ పెడతరు అదొక్కటి చూసుకోండి తొడిమల దగ్గర బాగా పండి ఉండాలి మచ్చలు ఉంటే అది మంచి పండు మచ్చ లేకుండ పండు మొత్తం మంచిగ నీట్గ ఎల్లో కలర్ లో మంచిగ ముద్దుగన్ పిచ్చిందంటే ఆ పండు మంచిది కాదు అదొక్కటి గుర్తు పెట్టుకోండి ఆ ఎప్పుడైనా సరే నాచురల్ గ పండిన పండు తొడెమేప్పుడు గూడ గ్రీన్ కలర్ లో ఉండి పండు మొత్తము ఆ పండిపోతది తోడేం లాస్ట్కు పండుతదన్మాట అది ప బనాన కి గుర్తు అయితే మందేశ్ మగ్గ పెట్టినయ్ ఏమైతధంటే ముందు తొడమే మగ్గుతది పై నుంచి కిందికి వస్తాది ఆ ప బనానా తేడా అట్లా ఉంటది నాచురల్ గా పండిన బనానా ఎప్పుడైనా ఎక్కువ స్వీట్నెస్ ఉంటది లోపల కచ్చి కచ్చిగా పచ్చి పచ్చిగా పైన చూడు పండుగ ఉంటంది పండు కొరకపోతే చూడు తినబోతే అంటే కచ్చి కచ్చిగా